ఓ అక్క ఎన్నే కళావతక్కది ఎప్పుడు వచ్చిందే నీదాంట్లకి.
ఇదే బావ నెంబరు అల్ల కాల్స్ కట్ అయితున్నయ్. అహా అందులో కాల్స్ కట్ అయితనయ్ అందుకే ఇళ్ళ నుండి జేత్తన్నా అన్ని కాల్స్ కట్టైన్నయ్ వరుసగా పది
ఏంద్ దో ఏమో ఇందు ఫోన్ జేసి వర్తాంది నాతో మాట్లాడు నాతో మాట్లాడు ఆగే అక్కతో ఒకటి మాట్లాడినీయ్యే అంటే ఇంక్ ఎవల్లేరు నీకు
తెల్వదాయే
ప్పు ఏం నొత్తానయ్ వేస్ సుదా అంటాందే.
ఆ ఇంద అమ్మ అర్చిత వాళ్ళ అర్చిత కు మెసేజ్ పెడితే వాళ్ళ ఆయన తిడతాండు.
ఉమ్ నీతో ఒక త్రీ మాట్లాడతా ఇందుతో ఒక త్రీ మాట్లాడతా నైన్ అయితయ్ ఈరోజు అ బావ అచ్చిండా మరి హలో రాలేదా బాబు ఏం చెత్తాండు
ఏయ్
ని జీతం ఎంత అక్క ని జీతం ఎంత
థర్టీన్ థర్టీన్
బావ అమెజాన్ లో వర్క్ చేస్తుండ అ పెడతారు చెప్పవా హు హుమ్మ్ ఏమైనా మాట్లాడే ముచ్చట చెప్పు ఏదైనా ఆ పది నిమిషాలు ఇగ అయిపోతది తొందరగా
పెడతాన ముచ్చటనే చెప్తాన్న నీకు ఇనబడతలేదు నువ్వు మాట్లాడుకుంటనే ఉడుత్తన
ముచ్చడ ఆది నీకు ఎందుకంటే స్టైల్ జడ నేర్పియ్యాలంట ఇందుక్ కంట స్టైల్ జడ జడలు నేర్పియ్యాలంట
ఇందు తో మాట్లాడింది తెలుసులే ఏమ ముచ్చట చెప్తాము ఇంత ముందుకు
ఏం లేదు
ఏయ్
ఆ
టటట ఎ చ
పడిపోయింద దాంది కిింద ఆ ఆ నాకంటే ముందు ఇంద్ర నే చెప్తాది అది పగిలిపోయిందా ఇరిగిపోయిందా అనేది నేను కూడా చెప్పాల్సాన అవసరం లే దానికి కార్యక్రలు రాబ హలో ఆ ఏమైంది నీ కొడుకు ఏం చెత్తాండు అత్తమ్మ కాల్ చేసిందా ఈ రోజు అమ్మ అత్తమ్మ ఎవలైన కాల్ చేసిల్లా
ఎవరు చెయ్యరు నాకు
అత్తమ్మ కు జే
నేనే జినింత
అత్తమ్మకు చేయపోయినావే
మధ్యాహ్నం చేసిన్నే చె
ఏమ్ అ ఆహా త్తమ్మ ఆట నిన్న పెళ్ళి వెయిందట
అఓే
ఇగ వచ్చి నిన్న నైటే బయలుదేరినట అ పెళ్ళి కాద గృహప్రవేశం ఐతే సరే తీ నాకు తెలి ఆ అయితే ఆల్ పోయ్యి నైట్ రేపోద్దున బయల్దేర్ తాన్నద పొద్దున్నే బయల్దేరిందట నైట్
అమ్మా
మళ్ళా ఏప్రిల్ల పోతా
ఆహ
వనీ నేనన్న అ
ఏప్పుడేనేట్ పోతది
అ
అదేనే ఏప్రిల ఎటు పోతది మళ్ళ
ఏప్రిల్లా మల్ళిదో పని ఉందట ఏదో దేవున్ని పెట్టుకుంటాళ్ళట అయితే నేనన్న మళ్ళా ఊకే పోవుడెందుకు అని కాలు బాలేదు గా అత్తమ్మకి ఊకే తిరుగుడెందుకు అన్నా
అంటే ఎమంటాంది
ఉమ్
ఎమంటందే అంటే ఎమంటాంది
ఏమనలేదు
అ ఆ
ఇందు నాకు కూడా మెసేజ్ చేసిందే అక్క ఫోన్ చెయ్యే నాకు మాట్లాడతాన్ ఫోన్ చేయవే మాట్లాడతా అంటా
ఓ పోక కాల్కి ఎదో అయ్యింది అమ్మా ఒ కషలా భయపడ్డా కాల్ కట్ అయిందని
బ్లుటూత్ తీసుకోని కింద ఎత్తేసిండు ఒకటే పెట్టుకున్న నేను
హిందుతో ఈ కాల్ నాతో అయిపోయక అబ్బా ఈ కాల్ అయిపోయినాక హిందుతో మాట్లాడండి తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకున్నాక నాకు చెయ్యండి కని అంతవరకు నేననా వెబ్ సిరీస్ సైనా చేసుకుంటా
బాబో నాకు సౌండ్ తట్టుకోలేకపోతాన అక్క నేనైతే ఏం చేత్తండో ఏమో గాని ఏడు నిమిషాలు అయితా అందే అవ్వ ఇంకెప్పుడు అయితదే
తీసిండు
నా చెయ్యి నా చెవ్వు నొత్తంది అందుకే నేను బ్లూటూత్ పెతుకోకన్నా నేను
అక్క ఇంగా బూర్లు మీతోటే మాట్లాడిన కదా
తర్వాత ఇందు తో మాట్లాడి తర్వాత నాకు చెయ్యండి సరేన అప్పట్లోపు నా చెవ్వు నొప్పి అయినా తగ్గుతది ఏంది ఆ సౌండ్ ఏం చేత్తండే ఆ
అక్కో పక్కన సౌండ్ కీ ఎం ఇనపడుతది కదనే ఇ బ్లూటూత్ పెట్టుకుంటే
ఆ
మాట్లాడే సౌండ్ కంటే
నాకు అప్పుడు చెవు బాగా నోత్తది అలా విన పడుత
నాకు కూడా నొప్పిలేతంది
ఆ అయితే ఇందుతో పొద్దు నుంచి మాట్లాడుతనే ఉన్నావా
ఆ ఊకుతావ్ అది వదులుతాదా దాని అయిపోయేదాకా ఇక మాట్లాడే మాట్ల ఉంటదట దాంతోటి
అవునా ఇంకెనున్నయ్యట
హామ్ ఇంక ఉన్నాయట ఏమో దాని అయిపోయినాయి ట్వంటీ ఇప్పుడు రాకేష్ ఫోన్ తో చేత్త అంటది
అవునా అలా చెయ్యొచ్చా వేరే ఫోన్ నుంచి రాని వాళ్ళకు వాళ్ళకి ఎలా వస్తాయి మరి టాస్కులు
మనం అప్లై చేయొద్దా ఫామ్ ఫిల్ చేస్తే వస్తాయి టాస్క్ లో
ఓహో ఆ ఫామ్ ఫిల్ప్ చేయయలా
ఆహ్ అట్ల అంటందిగా ఈ సింధుకు పది వేలు వచ్చినయట అ కోకు
ఆ
ఆ పది వేలు వచ్చినయిగని అక్క నాకు కూడ రావాలె నిను కూడా మాట్లాడడిన
పది వేలు కాదు ఏడు వేలు
పోయినా సారీ వచ్చినయి నాకు ఈసారి ఏం చేయాలో అర్ధం కాట్లే వేరే ఫోన్లతోని నేను ఎట్లా చేయను
వేరే ద తో తోంచి కాదు కాని వేరే టాపిక్ పోయినప్పుడు నేను వే చెప్త గని నీకు అది ఎయ్ క్లాసెస్
ఇంకా అ
ఏంటది నువ్వే చెప్పాలె ఇంకా మాది ఇగో గంట సాగిస్తన్నం ఏం లేదు వాడు చూస్తాండు ఫోన్ పట్టుకొని కనుకుంటే కాలుస్తానా
ఆ కంకి కాల్చే సౌండ్ ఎంత గట్టిగ ఇనిపిస్తుంది తెలుసా నాకు అది టప్ప టప్ప సౌండ్ వస్తుంది నాకు అప్పటప్పు సౌడ్ కూడా నాకు గట్టిగా వినిపిస్తుంది నా చెవు నొత్తంది అవి వినిపిస్తుంది
టెన్ కాంగనే కట్ చేసి ఇయ్యి టెన్ మినిట్స్ కాంగనే
అమ్మ ఇంకో ఫిఫ్టీన్ సెకెండ్స్ అయిపోత నీ అవ్వ మళ్ళీ ఇందుతో మాట్లాడా
సింత్ సింత్ తో మాట్లాడుతున్నావానే అని మెసేజ్ చేతంది అది
నీతో మా ఇగా దాంతో మాట్లాడు నువ్వు అది ఒరితంది కదా
సర్లే మరి బాయ్